హలో ఆ అవునా హాయ్
హాయ్ హాయ్ హాయ్ య్ మీ ఏం ఫోన్ మీది
నాది పోకో సి డబల్ ఫైవ్
పోకో పోకోసి డబల్ ఫైవ్ నా
అవును మీది
మాది మాది కూడా మాది సాంసంగ్ మాది శ్యాంసాంగ్ ఆ అతే మీరు మీరు బట్టలు ఎక్కడ కొనుక్కుంటారంండి మీరు
మేము మంచిర్యాల డిమార్ట్ మంచిర్యాల డిమార్ట్ లో
డిమార్ట్ లో కొంటారా డిమార్ట్ లో ధరాలు ఎక్కువ ఉంటాయి కదండీ
ఆ కానీ క్వాలిటీ మంచిగా ఉంటాయి కదా అండి
కాాలట్ మంచిగా ఉంటందా ఓకేే దీ మాంట్లో ఏమేం కొంటారు ఇంకా మీరు
బట్టలుూ వాకింగ్ షూస్ కొంట
ఆ
ఇంకా దేవుళ్ళ పూజా శ్యామను అక్కడి నుంచే తీసుకొస్తా
అయితే డీ మాట్లో ఐస్ క్రీమ్ దొరుకుతుందా
ఓ ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ బొచ్చోళ్ళు ఐస్ క్రీమ్ దొరుకుతాయి రకరకాలు
ఐతే ఫ్ ఫ్రీగ ఇస్తర పైసల్తోనే ఇస్తరా
అయ్యో ఫీ ఫ్రీగా ఎవరైనా ఇస్తారా అండీ పైసల్తోనే ఇస్తారు ఇయ్యరు పైసల్తోనే ఇస్తారు
ఓక్కేకే మీ అన్నా అదీ స్ప్రే బాటిల్ వాడ్తార్ గదా ఆ అంగీకి కొట్టేదీ అదీ ఏం బ్రాండ్ వాడ్తడు
అదీ ఏం బ్రాండో నాక్ తెలీదు మా అన్నాకే తెల్సు
ఆఁ ఐతే మీ ఊర్లో ట్రెండ్ షాపింగ్ మాల్ లుందా
మా ఊర్లో లేదు మీ ఊర్లో ఉందా
ఊఁ మా ఊర్లో ఉంది అండీ కానీ అప్పుడు క్యాన్సల్ చేసిర్ దానికి ఆ షాపింగ్ మాల్లో అండీ ఇప్పుడు ఐదొందలూ అప్పుడొస్తుంది మ్ మ్
మ్మ్
ఆఫర్ అంటే తెలుసండి మీకూ ఆఫర్ అంటే ఒకటిస్తే ఒకటి ఫ్రీ
ఓకే ఓకే తెల్సు తెల్సు
ఆఁ ఆఫరంటే అట్లానె ఉంటయ్ మా మా దుకానంలో గుడ్ మేమూ బట్టలమ్ముతాం గదా బట్టల్లో మంచి మంచి క్వాలిటీ బట్టలుంటయ్
అవునా అండి మీక్ బట్టల్ దుకానముందా
ఆఁ బట్టల్ దుకాణం ఉంది మా మమొత్తమూ ఏందీ ఉ మా షాప్ లో మొత్తము ఏందీ బ్రాండు, బేసిక్ బ్రాండు రెండు వేల్ది ఒకటే అంగ్ మీ ఉంటదీ
ఔనా
ఆ
ఓకే ఓకే
ఆ
హుమ్
మీరీ ఏ మీరుష్ షాపింగ్ ఎక్కడ చేస్తరా, హైదరాబాద్లో చేస్తరా?
మేం మన్ మంచిర్యాల మంచిర్యాల
ఆ మంచిర్యాళ్ళో చేస్తరా?
ఔను
ఏం మంచి కార్లో ఏసీ మా
ఏందీ
ఆ
ఏందీ మంచిర్యాల్ల
ఏం షాపింగ్ మాల్లో ఎంకటేశ్వర
వెంకటేశ్వర, చెన్నై, సిఎమ్ ఆర్ షాపింగ్ మాల్
ఊ ఊ మీసైడ్ బస్ స్సుల్ నడుస్తయా, ఫ్రీ టికెట్లున్నయా మీ సైడు?
ఔను
ఆ మీసైడ్ అందర్కీ ఫ్రీనా?
ఔనండీ అందర్కీ అంటే లేడీస్ కి ఫ్రీ, జెంట్స్ కి కాదు. ఊ మీ సైడ్ ఫ్రీ లేదా?
అపెప్పే
మీ సైడ్ ఫ్రీ లేదా?
మీరు కూరగా యలు ఏ ఏ కూరగాయలు ఎక్కువ తింటారు?
తోటకూరా, మెంతీకూరా ఓకే అ అదే కాదు అది చి తింటాం ఎందుకు తినం అన్ని కురగాయలు తిం టాం మేము
పెత్ ఎంత ఉ ఊ
ఆ బచ్చికాలంటే పానం కొట్టుకుంటుంది అవును చికెన్ రో ఓన్లీ అ వారానికి
మ్ బగారా రైస్, చపా తి
అవును
జు తిన్నదామే
నీకు బిర్యానీ నీకు బిర్యానీ చేయడం అచ్చ చికెన్ బిర్యానీ? నువ్వేమా చికెన్ బిర్యానీ లేదు నీక్ చేయడమాచ్చా బిర్యానీ తిన్నరా లేదండి మీక్ బిర్యానీ చేయడమాచ్చా
తినడం గూడా ఓచ్చు నాకు నాకు అన్నీ వచ్చు తిన్ చికెన్ బిర్యానీ ఏట్లైనా తినేస్తా నేను
బిర్యానీ ఏట్లైయ్ నా తినేస్తాను మీరు బీర్యాన్ క్లాంటెస్ సంచులన్ బిర్యానీ
చికెన్ బిర్యానీ నేన్ ఫస్టు ఆ ఆలువేరా ఏస్తా ఆలువేర ఎసి జీల్లుకాయ్ ఏస్స జీల్లుకాయ్ ఏసి నూనా ఏస్తా నూనె ఏసి బియ్యం వేస్తా బియ్యమేసీ ఊకీస్త అయిపో తర్వత ఫిస్సులేస్తబ్ ఫిస్సులేసి ఆ కోడి ఏసా కోడి ఏసి బీ
కోడి ఎస్తా కోడి ఏసీ బియ్యం వేస్తా మళ్ళీ ఔనా బిర్యానీ ఐపోతది హ్మ్ మంజీగ్ కమ్మాగా ఉంటది గదా
ఆ కమ్మగుంటాది మస్తు ఉంటాది మీరు ఫో ఫోన్ ఎక్కడక కొన్నరు జేనా లో కోన్నర
ఔను జేనాబ్ లోనే కొన్ లేదు వర్ జ్ నలే ఉంది
సంక్
ఆ ఆ ఐనా తైవిష్ సరే ఓకే తెల్సు ఐ మ్యస్ సీఅర్ పి తిస్తాడు గదా ఓకే ఇప్పుడు అదే అన్నర్
టైలేస్సుకున్నరు
ఆ డో ఆను టైల్స్ కొత్త డోర్ ఎంతన్నరు ఆ టోంటి అక్కరే టోంటి యే ఆ జెప్పల్ ఔనా
ఆ నెంబర్ వన్ క్వాలిటీ బండలేసుకున్నరు ఇప్పుడు ఆ ఏందీ నీకు జా యమునా తెల్స్ గదా
షేగేదా
జమానా మొత్తం ఉట్ నూరి
నీద్దలు చెప్పింది ఔనా గుండులు ఉమ్
ఒక ఒక బాక్స్ లో ఎంత ఎనిమిది ఆ బండలోస్తాయ్
ఏ త్త
ఆ ఐతే రమేషూంటడు రమేష్ కొన్నిచ్చిండు
ఆ
తే ఆ ఐతే రమేష్ కొనిస్తే తక్కువ్ లో ఓచ్చినాయ్ అవి ఆ బండలు ఆన్ అ అతనీక్ కి నచ్చింది బండలు అందుకోసమ్ ఏ పిచ్చిరు హా ఆ
హుమ్
ఐతే మీ ఫోన్ లో ఏమైనా క ఆ ఆ ఆ కరాబైతే మీరు ఎక్కడ పోతరు
ఆ కల్ జేన్ లుల్ లోనే
జైనూర్ లో పోతారా అయితే జైనూర్ లో ఏ షాప్ లో తక్కువలో దొరుకుతాయి
ఆ జైనూర్ లో అంటే నా షాప్ పేరు తెలిలేదండి
ఉ అయితే మైనుద్దీన్ షాప్ లో తక్కువ లో కొరకు పోతాయి సామ్సంగ్ ఫోన్ అక్కడ సామ్సంగ్ ఫోను అక్కడ ఒక రూపాయికి దొరుకుతది మైనుద్దీన్ అనే ఒక షాప్ షాపు ఉంటంది
అక్కడ గాంధీ చోప్ ఉంటది చూడు చేనేలా హలో హలో
ఇవ జనూలా గగాధీ చావో ఉంటది చూడు ఏంది
శివాస్ శివ షాప్ తెలుసా నీకు దానిలో బట్టలు మంచి మంచి ఉంటాయి కలర్ కలర్ బట్టలు ఉంటాయి మంచి మంచి డిజైన్ డిజైన్ బట్టలు ఉంటాయి దానిలో
అవునా
చూస్తే ఒక ఒకటి మైండ్ బ్లాక్ అయి మళ్ళీ రెడ్ అయి మళ్ళీ బ్లాక్ అయి మళ్ళీ వైట్ అయితది మరి మీరు తి తింటే ఏం ఏం తింటారు కోడి తింటారా
అవును ఇంకా ఏంటి మరి వినిపిస్త లేదు ఒకే అయితే ఊర్లో ఉన్నప్పుడు కోడి తింటారా ఉంటే ఇట్లా ఆ మీ పకాల్ తీసుకొని పట్టించుకుంటాం ఉ మీరు చాపలు తింటారా ఉ చేపలు తింటాం చికెన్ తింటాం మటన్ తింటాం ఎగ్ తింటాం అన్నీ తింటాం మీరు
ఉ అయిదతే మా ఊర్లో ఒక మనిషి ఒక ఒక రోడ్ తోని వెళ్తాడు చైన్ కి వెళ్తాడు చైన్ నుంచి రిటర్న్ వస్తారు వచ్చి మీరు వస్తారు మిరుపకా కోసి అన్నం తోటి వండి ఉ పప్ పప్పు వడుతాడు పప్పు వండి కూర వండుతాడు కూర వండి ప్లేట్లు వేసుకుంటారు ప్లేట్ వేసుకానీ తింటాడు తీన్ తిన్న తర్వాత లేచపోతారు లేచపోయిన తర్వాత మళ్ళీ వస్తారు మళ్ళీ వస్తారు తర్వాత బట్టలు పిడుతారు బట్టలు పిండి తర్వాత ఊరుకెళ్తారు ఊరుకిళ్త నా తర్వాత జాతాకుెళ్తారు జాతకు వచ్చిన తర్వాత బట్టలు కొంటారు బట్టలు కొన తర్వాత షాపింగ్ చేస్తారు షాపింగ్ చేసిన తర్వాత ఏమైనాజ్ చేస్తారా ఏమైనాజ్ చేసినా తర్వాత మళ్ళలీ మళ్ళ బార అ దగ్ర ఆ డబ్బుల్ ఆడుగుతారు డబ్బుల్ ఆడిగి మళ్ళలీ తాగుతారు తా తా తర్త కింగ్ ఫిషర్ బరాడుతారు
హ
అట్లా చేస్తారు మా ఊర్లో ఒకరు ఉన్నారు
అవునా
పతుడుిషర్గ ఫ్రెష్ అప్ అయినా తరువాత చాపల్ పట్ తరాత చేపలు పట్టిన తర్వాత మేకలు తింటరు మేకలు తిన్న తర్వాత ఆ ఊర్కెల్తారు ఊర్కేళ్లిన తర్వా జాతర కెళ్తారు జాతరకేలిన తర్వాత